మంచిగా లిఫ్ట్ అయినప్పుడు మంచిిన లిఫ్ట్ అయితంది
ఆ అవును నిన్న ఒక చాప కొన్న నేను అక్కడ చిన్నమ్మ కాడ మేము ఇట్లా కింద బరువడానికి పట్టుకొని పోలేదు మర్చిపోయానం
ఆహా
ఇక అక్కడ వీనాక ఏం చేయాలి అర్ధమైతులే ఒక స్కార్ఫ్ అన్న కొందాం పరకాల అనుకున్నా పోయిన షాప్ కు పోయ్ స్కార్ఫ్ అడిగితే వన్ ట్వంటీ అంటంది స్కార్ఫులు ఫుల్ ఉన్నాయి ఇంట్లా పెద్దగానే ఆటో ఇటో ఎగ్జామ్స్ అప్పుడు కోన్నాయ్ చానున్నాయ్
మ్
ఇగ మాళ్ళం ఇగ ఎట్లనైనా సాఫ కావాలి కదా మన ఇంట్ల లేదు కదా అని కోనేసినిగా
చిన్నగా చిన్నగా ఉంటాయ్ కదా అక్క వన్ సైడ్వి కూడా
ఏంటియి
చాపలు
వన్ సైడ్ అంటే బ్యాగ్ లా గుంటై చుడుగవ్వారా
ఆహా కాదక్క ఇప్పుడు మనకు చాప ఉంటది ఇట్లా వన్ సైడ్ వి కూడ ఉంటాయ్ క దా ఉంటాన
అ ఎమ్మో ఇగ
ఇప్పుడు చాపల సగ్ ఇప్పుడు చేప ఒకటి చిన్న చాప ఉంటుందనుకో దాంట్ల సగం న ఒకరు వాడుకోనికి అచ్చేంత కూడ ఉంటది అంటనా
ఆ ఉంటది మా ఇంట్లో ఉన్నది కాకపోతే తీసుక పోలె నేను మర్చిపోయిన అలాంటిదే ఆమెకు కాదు మేము కూసోడాకే ఇగ
మీరు కూర్చోడానికేనా
ఆ ఇప్పుడు ఆమె ను కింద కుసబెట్టి అన్నం పెడుతా మారా డస్ట్ గిట్లా పడదా ఇగ మళ్ళీ పెద్దది లేదు పెద్దదే తీసుకున్నా ఇగ వన్ ఫిఫ్టీ పెట్టి
మ్ హు వాళ్ళు అక్క నుండి తెచ్చుకున్నారా
మళ్ళీ రాంగానే పట్టుకోనోచ్చినం
మ్ హు
ముగ్రం పోయినాం ముగ్రం అంటే చిన్నోడు నేను పెద్దది
అదే ఇగా ముగ్గురు పోయిండ్రు కాబట్టి మీరు ముగ్గురు కూర్చోవాలే ఆమె కూర్చోవాలే
ఇగ మళ్ళా మనిషోటి పట్టుక రావచ్చు కదా ఎట్లాగు అనే ఇగ కోనిచ్చిన ఇగ
మ్
ఒకటి పాత బెడ్ షీట్ ఉన్నది ఆ బెడ్ షీట్ తీసుకొని పోతా నేను చిన్న పాటిది
మ్ హు కూర్చోనికి
మ్ నిన్ మర్చిపోయిన టెన్షన్ కి ఏ ఏం టెన్షన్ రా మామూలు టెన్షన్ ఉండదు అసలు
వంట చేసుకోవాలే పట్టుకొని పోవాలే
ఆ ఇంట్ల కన్ ఆపరేషన్ అయింది మీ పెద్దమ్మకు
అవునా ఎప్పుడు చేపిచుకున్నది
మొన్న మూడు రోజులు అయితాంది
మ్ హు హు
ఇగ అవి చేసుడు వీళ్ళక్ చేసుడు ఇగ ఫుల్ పని అయితాంది ఇంట్ల
చెయ్య ఆ పేషెంట్లు ఉంటే పని బాగానే ఉంటది
అ
వాళ్లకు అన్ని ఏసియాలి దగ్గరికి
ఏయ్యాలే ఎంతైనా కష్టమైతది
ఉ పేషెంట్లు ఉంటే కష్టమే అయితది అక్క ఇంట్లా అస్సలు పని తిరినట్టే అనిపియ్యదు
ఆ
ఊక జీ ఊకే చేతనే వున్ టం చేతనే ఉంటావ్ అట్లనే అనిపిత్తది
అదే అయితాంది ఇగ
తురా వాళ్ళ వే చాలా టైం పడతది
ఓ పది ట్వంటీ డేస్ వరకి కొంచెం ఏం చెయ్యొద్దట
ఉ ఏం చేయొద్దు
ఉ తర్వాత చిన్నగా చిన్నగా వేసుకున్నా ఏం కాదు అని అన్నారు మరి
ఉహు ఏ అప్పటి దాకానైనా ఏం చేయకుండా చూసుకోవాలి
అవు కొంచెం ఏమి ఇబ్బంది పెట్టదు ఆమె గాని మనకి ఇబ్బంది అయితది
అహహా
ఓకే వంటలు
అంటే వంట ఎవ్వలిది వాళ్ళేనక్క
ఆ నే ఎందుకు ఎవరిది వాళ్ళు అండుకోవడం నాకు అసలు ఇష్టం ఉండదు ఒక దిక్కు వండుకోవడానికి ఎంద్ అందుకు అనిపిత్తది కాని ఆమెకు ఒంటరి గా ఉండాలే
ఉ ఆ అంటే వాళ్ళేది వాళ్ళే వండుకుంటార అయిపు
కూరగాయలకు వారానికి ఐదు వందలు మేమే ఇస్తాం కిరాణం సామాను కిరాణం కిరాణం సామాను అన్నయ్య తెస్తాడు
ఉ
గ్యాస్ లు మేమే నింపిస్తాం
ఊ
ఇగ అయింతా పని ఎందుకు చేసుకునేది ఒకదిక్కు వండుకుంటే గ్యాస్ మిగులుతది వారం వారం ఐదు వందలు మిగులుతాయి
టే
కదా చెప్పు
అవును
ఎట్లా పొద్దు కూర మా సాయంత్రం కూర వండుకుంటాం ఎట్లా కనుక సరిపోతా వేస్ట్ అయితే ఫుల్ వాడేస్తాం ఎందుకు అనిపిస్తుది గాని
ఇగ కొందరికి ఇష్టం ఉండదులే
ఇగ నేను కూడా గొడవ పెట్టను ఎవరి ఇష్టం వారిది
ఆ
కానీ అప్పుడప్పుడు అనిపియదా ముగ్గురు పిల్లలు ఉన్నారు కొంచెం వాళ్ళని అర్థం చేసుకోవాల అనుకుంటే వాళ్ళు అర్థం చేసుకోవరు ఈయన అర్థం చేసుకోవరు ఎవరు అర్థం చేసు నాకే ఆరాటం యా అని మళ్ళీ అనుకుంట
ఉం
ఉ అంత ముందు నాకు ఆపరేషన్ కాకముందు వాల్ల చేసుకునేది వాల్ల తెచ్చుకునే దాన్ని గాని ఆపరేషన్ అయిన కాని అన్ని మీద పడతను
మ్ హు ఎటూ అయిన ఎటు పోతాడు పెద్దన్నాన ఎటు పోతాడు అంత ముందు ఎటైనా
అంతా ముందాయన అమాను పని జేసాడు కద అయినా చేసుకునేదాన్ని
మ్ హు ఏ పని చేసుకుంటే డబ్బులు ఉంటాయి గాని పన్ జేసుకోరు కాబట్టి డబ్బులు ఉండవు అందుకే అన్నయ్య తీసుకుంటాను వచ్చి అన్ని ఎ మీకే కదా మళ్ళ మీరు ఒక్కరే కద ఇగ
చూసుకుంటాం దానికి ఏం అద్దా అనుకుంటా ఎందుకంటే నా తల్లిదండ్రుల వసుంటోళ్ళే అనుకుంటా నేను
ఇగ అంతే ఇగ
అస్సలే అనుకోను అట్లగాని ఇంక అది ఇమ్మని చెప్తా దే ఇది అని జేప్తా
మ్
ఆయన పట్టించుకోకుండా గానీ చెప్తా నేను అన్ని
అంతే
చెప్త గాని వాళ్ళకు కొంచెం ఒక సెల్ఫిష్ ఉంటది
గది అందరికీ ఉండేదే కదా
ఏ సెల్ఫీష్ ఉండేసరికి అప్పుడుప్పుడు బాధ అనిపిత్తది ఏమ్ అబ్బాయి వాళ్ళ బిడ్డల కాడ అన్ని చెపుడు అది ఇది జేత్తతి అది మంచిగా ఉండేది ఇప్పుడు ఉంటలేరు తెలుసా
ఎట్ల ఉంటది అక్క
ఇక్కడి ఓయి అక్కడ చెప్పడం వల్ల వాళ్ళ కూడా కొంచెం వేరే ఇంటెన్షన్ అనేది చేంజ్ అయిపోతది కదా మ
చెంజ్ అయిపో అయినా ఎవరికి నష్టం నాకేం నష్టం లేదు వాళ్ళు ఇక్కడికి రావడానికి ఉండడానికి ప్రతి దానికి ఇబ్బంది పడతారు ఈమె అట్ల చేయడం వల్ల
ఆ అంతే
నేను దేనికన్నా పోయినా కానీ అటు పోయి ఇటు వచ్చేదాన్ని నేను అమ్మ గారి ఇంటికి వచ్చేది వాళ్ళే
వాళ్ళు అవును ఉండాలనుకుంటే వాళ్ళు ఉంటారు అ తేగాని ఇక మనం బోయి ఉంటామ గాని ఇగ ఆ
మంచిగా చెప్పుకోవాలి ఈమె మంచిగా చెప్పుకోవాలి ఎవరి ఇష్టం వాళ్ళది మా పిల్లల గురించి బాగా ఆలోచిత్తను ఇంగ
మీ పిల్లల గురించా
మ్
ఆహా
ఎవరి గురించి అంత పట్ట అమ్మ నాన్న గురించి పట్టించుకుంట కొంచెం ఆరోగ్యాల గురించి
ఇక వట్టించ్చుకోలేర ఇగ ఎట్లుంటది ఇగ మనం దబ్ తింక ఎవరు అన్న అది ఒకటి ఉంటది
ఆ ఎంత సఫర్ తెలుసా దగ్గరు ఉన్నందుకు ఇటు వీళ్ళు అటు వాళ్ళు వటి పల్లలు వ సంసారం మిషీన్ పోట్డు
అ ఇది మాత్రం వాస్తవం దగ్గరుంటే బాగా ఏదైనా కూడా
ఇంత టార్చరు
ఆ అందరి చూసుకోవాలి ఏవరు చూసుకోకపోయినా చూసుకోలేదని అంటారు కానీ
నాన్నద అంటారు
ఆ
ఆ
అక్క వాళ్ళు ఎప్పుడున్న పడుగల గ ఇట్లా వస్తారు అక్క
వచ్చేది కానీ ఇప్పుడు వత్తలేరంటలేను
ఆహా ఈ మనక్క వాళ్ళు
మనకువళ వాళ్ళు కూడా దసరాకి సంక్రాంతకి పెద్ద పెద్ద పండవిలు ప ారు ఎప్పుడు రాబోద్దు అయితే అప్పుడు వచ్చిపోతారు
నార్మల్
ఈ ఒక ఆమె నడపమె ఒకతుది చిన్నామే ఏయా కొంచెం చాండ రోలకట్లు వస్త దగ్గర దగ్గర్ల రా అదు
ఆహా
టైం చూసుకో మళ్ళ నా కట్ట అయినట్టు కట్ట అయితుది
అంటే నీది ఎక్కువే కట్ట అయింద అక్క
ఎక్కువయ కట్ అయినట్టున్నది అది
అంటే దానికా అది కట్ అయితే అంటే అట్లా కూడా కట్ అయిపోతుందా అయ్యమో మనం అంతేసి ఇప్పటిదాకా మాట్లాడట్లేదు కదా
చూసుకో
నైన్ ఫిఫ్టీ త్రీ దగ్గరకు వచ్చింది టైం కూడా
ఆ
టెన్ మినిట్స్ స్టార్టింగ్ దాటినా కూడా దాటిన టైం పడతంది అక్కడ
ఆ
పడుతుంది కాగానీ మరి ఇంకా టెన్ మినిట్స్ దాట్ ఎలివెన్ మినిట్స్ పోయిన తర్వాత ఇట్లా కట్ అయింది అది మనీ క ఎన్నికు చూపయట్లేదు చూ ప్పిసయదా ఇప్పుడు ఎన్ని కాల్స్ అయిపోయినాయి అన్న తెలుసే కదా అక్క ఇందాక మాట్లాడినవు కదా నాతో
మూడే చూపడుతుందాడు
గుర్నింగ్ అవి ఇంకా అప్డేట్ అవుతలేవ అప్డేట్ కాలేదు అయ్యింది అంటాను
చేయ టెన్ ఆటం